నేను కూడ తిన్నా నువ్వు
ఆ తిన్నాను ఏం చేస్తున్నావ్
ఏం చేయలే కాలి నువ్వు
నేను కూడా అంటే షాప్ లో కూర్చున్నా
ఆ ఇప్పుడు కూడా వస్తారా
షాప్ లో
అదే ఇప్పుడు కూడా వస్తారా సుని
ఆ వస్తారు వస్తూనే ఉంటారు టెన్ దాకా టెన్ దాకా పెడతాం.
ఆహా
ఉమ్
ఏం తిన్నావు
నేను చికెన్ తిన్నాను
అవున నేను చుక్కడి కాయ కూర
ఆ
ఇంకా ఇంట్లో అందరు బాగున్నార
తెగా ఆ ఇంట్లో అందరు బాగనే ఉన్నారు
అదే వెబ్ సిరీస్ ఆ బాగుండది అంటే వెబ్ సిరీస్ కాదో నాకు తెలీదు అది ఇప్పుడు హార్ట్ బీట్ ఎలాగో
అట్లా వీక్కి వీక్కిి ఫోర్ ఎపిసోడ్స్ అనుకుంటా వదులుతారు
అవునా
ఆ దాని పేరు వచ్చి విక్రమ్ ఆన్ డ్యూటీ
ఆ
ఆ దండలో ఏమంటే ఇవి ఉంటాయి చూడు పోలీసు లాగా కేస్ సాల్వ్ చేస్ స్తారన్నమాట
ఆ
ఆ దాంట్లో నిఖిలు తెలుసుగదా బిగ్ బాస్ నిఖిలు కావ్య
ఆ తెలుసు
ఆ ఆ నిఖల్ వాడి హీరో లాగ అనమాట ఆ హీరోనే అనుకో దానికి వాని కన్నబడ్ రా ఉంటాడు అన్ని అది ఒక కేసు ఏమో సాల్వ్ చేసింటాడు ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ లో ఇంక కేసు సాల్వ్ చేస్తా ఉంటాడు అవి ఇం కా రావు అనమాట సగం చూపిస్ స్తారు ఇంకా సగం ఈ వీక్ ఏమన్నా వస్తాయమో నెక్స్ట్ వీక్
అవునా ఎన్ని ఎపిసోడ్ చదుతున్నారు
ఇప్పటికైతే ఏటు ఉన్నాయి
ఎయిట్ హా
మ్
ఇంకా చూడాలా ఎపిసోడ్స్
ఆ ఇంకా ఇస్తారేమో
మ్
మ్
కాదు
ఇంకా విత్ లవ్ ము చూసినావ
త్ లవ్ మూవీ చుస్నా
ఊహూ ఊ బావుంది నీకు న చ్చిందా
ఆవ్ నచ్చింది మాక్కూడా
ఉమ్ ఇంకా ఏమీ చూడలేదా కొత్తగా మూవీస్ క పుల్ ఫ్రెండ్ మూవీ వచ్చింది కదా అది చూషినావా
అది దానికంటే ముందే వచ్చింది కదా బాగుంది అది చూసినాం
అవునా నేను అది చూలా కానీ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసినారు నాకి స్టోరి మొ
అహా బిల్డింగ్ కట్టి అవునా బ్యాంక్ ప్రాబ్లమ్స్ నెంబర్స్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో
నవా నువ్వు
దయా మూవీ ఫేవరెట్ తెలుసా నాకి
ఫేవరేటూ
ఆ ఎప్పుడు చూసా అం టే ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు
బోరుకొట్టదు కానీ క్లైమాక్స్ లోనే చాలా బాధ అయితుంది
కాదా
ఆ ఉ మేము ఫేమస్ బాదే ఇస్తుంది అవున అవును ఎందో ఏందొ ఇం కంప్లీట్ గా అనిపిస్తుంది ఆ మూవీ చూసినప్పుడల్లా
కదా బాద అయితాది ఇది ఒక్కటే పెట్టింటారు అంటే ఆ అమ్మాయి ఎంత ఫేస్ చేేసింది
ఆ ఎవరు కాక కుండా పోతారు చానా బిగ్ ఇష్యూ డ్రోమా లాగా మగిలిపోతుందామ ఇంగ బయటి కి రాలేదు ఇంకా వాడు నాకి తెలిసినంత వరక్ అది చూపిరు ఏదో ఎండ్ అయిపాయ్ మేమ్ ఫేమస్ మూవీ చూసినావా
మేమ్ ఫేమస్ ఆ అహ చూలేదు అంటే రీసెంట్ గా వచ్చిందా ఇంకా
రీసెంట్ గా ఏమి కాదు మనం డిప్లొమాలో ఉన్నప్పుడు వచ్చింటుంది అనుకుంటా
అవునా అంటే గుర్తుకు లేదు చూసానో లేదో గుర్తు ఉన్నాయా అట్ట అయితే
ఆ అది ఊ బాగుంది అది ఎట్లా అంటే పెద్ద పె అంటే డైరెక్టర్ లింక్ ఇయ్యా లా దాన్ని చిన్న చిన్న వాళ్ళే హీరోస్ కూడా కొత్త హీరోస్ అన్నమాట ఆ హీరో ఎవరంటే ఇప్పుడు ఒకా పాట ట్రెండ్ అయింది చూడు ఆ గయ్యాలి రా శివంగి అన్నివేసి ఆ గుర్తు వచ్చిందా ఆ హలో అన్నీ చూసినావా
ఆ అది చూడ లేదు అంత ఐడియా లేదు
తనే హీరో కొత్త మూవీ వస్తోంది ఎస్ సెకండ్ మూవీ ఏమో అన్ ఇది చూస్తూ చూస్తూనే రోజులు గడిచే ఆ సాంగ్ విన్నావా
అంటే సాంగ్ విన్నాను ఆ దాంట్లో హీరో హీరోయిన్స్ గుర్తుకు ఉండదు
ఉ దీప్తి సున్నాయినా వాడు ఉంటాడు బాగానే ఉంటాడు వాడు కూడా ఆ వాడ హీరో అనమాట, అట్లా వాడే కాదు ఇంకా వాడి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా హీరోసే అనమాట అది ఫ్రెండ్స్ కి చనా ఫ్రెండ్స్కి తగ్గట్టు మూవీ అది ముగ్గురు
ఆ
అది పల్లెటూరు అది పెద్ద అంటే చనా ఏదో ఒకే చాలా మంచి కెమెరాస్ యూస్ చేసి ఎం తిల నార్మల్ గా తీసినరంట చాలా బాగా హిట్ అయినది ఆ టైమ్ లో
ఆ
అది బేబీ సినిమా చిన చూడు ఆ బేబీ బేబీ ఆ ఆ టై లోనే అది రిలీజ్ అయింది
ఆహా
చానా క్రేజ్ వచ్చింది ఆ మూవీకి
అవునా ఇప్పుడు రీసెంట్గా ఆ చూస్తాను ఇప్పుడు రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది కదా
పవన్ కళ్యాణ్ండి అవునా
పవన్ కళ్యాణ్ శ్రీలలీలా రాశి కన్న హీరోయిన్స్ మ్ హిట్ అయిందంట అంటే మూవీ రోజు లోకి ఇంకా రాలేదు వస్తానే చూద్దాంమని ఉన్నా నేనైతే
యూస్ చేసవ నువు నేను మూవి బ్లాస్ట్ ఒకటి యూస్ చేస్తా దాంట్లోకి వ
అవునా వచ్చేసిందా అయితే అది ఎట్లా గూగుల్లో పోయి మూవీ బ్లాస్
ఆ మూవీ బ్లాస్ట్ సెట్ చేసి అదొక లింక్ ఉంటుంది కద దాన్ని డౌన్లోడ్ చేసుకొ యాప్ లా వచ్చేస్తుంది మనకి
ఆహా ఈసారి ట్రై చేస్తాను నేనైతే మూవీ రూల్స్ లోనే చూస్తూ వెయిట్ చేస్ వస్తూ ఉంటా ఎన్ని రోజుల అైనా రావు తెలుస
మూవీ బ్లాస్ట్ అంటే మార్నింగ్ రిలీజ్ అయి అయితే ఈవినింగ్ అంతా ఉంటంది మూవి బ్లాస్ట్ లో
ఆహా
మ్ కానీ హెచ్డి ప్రింట్ అయితే ఉండదు, థియేటర్ తిట్ ఉంటందని మూవీ బ్లాస్ట్ లోనే ఇది కూడా చూసి విక్రమా విక్రమాన్ డ్యూటి
అవునా క్లారిటీ ఉంటుందా వ వ చంత
ఉండదు కానీ చూడాల అనుకుంటే చూడొచ్చు కొన్ని రోజుల తర్వాతకి హెచ్డీ ప్రింట్ వస్తది
ఉ
ఇది నన్నన్ని ఇంకా మనం హార్ట్ బీట్ కూడా చూడాల అనుకున్నాం కదా, అది కూడా మూవీ బ్లాస్టులోనే వస్తుంది అనుకుంటా ఫ్రీగా చూసొచ్చు హార్ట్ బీట్ సీరీస్ ఒకవేళ వస్తే
ఆ వెబ్ సిరీస్ అది, ఎన్ ఎంత ల్యాగ్ జేస్. స్తాన్నారంటే సీసన్ త్రీ. క్యాది తొందరగా ఇచ్చేయొచ్చు కదా.
ఉమ్.
ఇంత బాగుంటుంది అది, మే లో, మే వరకు వెయిట్ చేయాల. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చాలా మంది వెయిట్ చేసారు దాని కూడా
అనా అకా వలి తీయాలిదా నచెస్ వేటానికి మనకి ఎగ్జామ్స్ ఉంటాయేమో
అవును అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాక చూడలా
మ్ మాగా ఇరోజ నేన్ ఎమో గదా గేట్ రిజల్ట్స్ .
ఏంది గేట్ రీజల్ట్స్ ఆ, చూసుకున్నా మీరు చూస్. కున్నారా.
నేన్ జుసుకున్న ఫైలే లే.
మేము కూడా క్వాలిఫై కాలేదాడా, మార్క్స్ ఎంత ఓచ్చినాయి. అరే సేమ్ తెల్సా.
ఉమ్, మా క్లాస్ పక్క ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్, మేము లే కాలేజ్ నేము.
ఆ.
అక్కడ ఒక పాప్. ఆల్ ఇండియా ర్యాంక్, టూ తౌసండ్ ఓచ్చిందంట.
అవునా.
ఉమ్ ఆ ఎంత గ్రేట్ కదా, ఏం ఆ పాప్. అది మొత్తం, కాలేజ్ దేమ్ లేదు. ఆ పాప, కష్టపడి చదివింది సేక్. సెకండ్ ఇయర్ నుంచి కాదు, ఫస్ట్ ఇయర్ ఏమో ఫస్ట్ బాగా చదువుతాన్దంట. మేళ్ అంటే మా ఫ్రెండ్ మధ్యలో వెళ్ళిందిలే నీలాగా. అప్పటి నుంచి చదువుతానే ఉందంట, టాపర్ కాలేజ్ టాపర్ అప్పప్పన్ అంట, ఇంకా గేట్ లోనే టాప్. . కంగ్రాట్స్ చెప్. నారంటా గ్రూప్ లో మెసేజ్ జేస్. జరంట ఆల్ ఇండియా రం గ్రేట్ అ ఉ
ఎంత కష్టం అసలు గేట్లో క్వాలిఫై అవ్వడం అయినా వాళ్ళు క్వాలిఫై అవ్వనికి ఎంత కష్టపడింటారు ఎన్ని రాత్రులు మేలుకొంటారు
ఉమ్ ఆ పాప ఎట్లా అంటే, చానా బాగా చదువుతుందంట, క్లాసులు విన్దంట. వినదు అంటే వింటుంటుందంట కాన్. నీ వింటూ ఇంకో పని కూడా జేస్. దంట. ఆ. ఆ పాప పని ఆ పాప జేస్తా ఉంటుంది. లెక్చరర్స్ ఉంటాయి కదా లెక్చరర్స్ ఎట్లా ఉంటాయి, మనకి తెలుసు కదా. వాటిని పట్టించుకోకుండా. పాప పాటికి ఆ పాప చదువుకుంటుందంట, ఈ కాలేజ్ లో.
ఉహుమ్ మనమైతే ఆహుం. అవి ఏమి చేయవు పక్చర్ కూడా సరిగా వినవు ఆ అట్లా కాకుండా చదువు ఒకుంటామా అంటే అది కూడా లేదు ఊరికే మాట్లాడుకుంటా
తీసుకొనిందో లేదో తెలియదు ఎందు డ్ క అయితే త్రీ థౌసండ్ అంటే సిక్స్ థౌసండ్ అంటా ఇద్దరు కలిపి త్రీ తథౌసండ్ త్రీ త్రీ తౌసాండ్ ఆప్టిట్యూడ్ కి అయితే తీసుకున్నారంట మిగతా సబ్జెక్ట్ తీసుకుందా లేదా తెలిదు నాకు మాపాపకి తెలియదు అంటు చెప్ప అలె టపర్స్ కదా మనతో కమ్యూనికేట్ అవ్వడం కష్టం
హ మా ఫ్రెండ్ కూడా క్వాలి పేరంట
ఆహా
ఆ అంటే వాళ్ళు ముందు నుంచి ఆ అంటే కాలేజెస్ కి రాకుండా ఆ హెచ్ ఓడి తో పర్మిషన్ చ్
అవును